హలో హండడి నమస్కారం
నమస్కారం బాగున్నారా
లా్యా
నమస్కారం అండి వినిపిస్తుంది చెప్పండి బాగున్నారా బాగున్నామండి
బాగున్నామండి మీరు బాగున్నారా మీ ఫ్యామిలీ మెంబర్స్ బాగున్నారా
అందరు బాగున్నారండి మీరు ఏం చేస్తున్నారు బాగున్నారు అందరు ఏం చేస్తున్నారు మీరు
సిట్ కూచ కూర్చున్నానండి
అవునా
ఆ మీర్ అండి
నేను వాక్ చేస్తూ ఇంటికి వెళ్తున్నానండి పొలం దగ్గర నుంచి
అవునా అండి ఓకే మీ పేరెంట్స్ ఏం చేస్తున్నారండి
పేరెంట్స్ వచ్చేసి మా అమ్మ మా అమ్మ బ్రేక్ఫాస్ట్ చేస్తుంది మా నాన్న వచ్చేసి ఇక్కడ పొలంతో పొలంలో పని చేస్తున్నాడు
ఏం వర్క్ చేస్తున్నారండి మీరు చేయకోకుండాట్లా
నేను చేశానండి ఇంతసేపు ఇప్పుడు తినడానికి వెళ్తున్నాను నేను
ఏ ఏజ్ చేయడం వాళ్ళని పని చేస పెడతారు మీరు కొడుకుగా మీరు బాధ్యత తీసుకోవాలి పేరెంట్స్ కి పని పెట్టకూద్దు వాళ్ళిది యర్స్ చేసి కష్టపడిట్టారు ఆ సరేనా అండి నెక్స్ట్ టైమ్ వేరే చేయండి ఓకేనా అండి
సరేనండి నేనే చేస్తాను ఇప్పుడు నేనే చేస్తున్నా నెక్స్ట్ టైం నేనే చేస్తా
అవునా అండి
చెప్పాలండి
చెప్పాలండి
మీరే చెప్పండి
తేరేతుతది చెప్పేది ఎమ్ లేదండమ్
ఏమ్ లేదా
ఆ
ఎందుకు
చెప్పాలండి మీరే
ఉమ్ టిఫిన్ చేసారా
ఆ చేయమండి మీర్ చేసారా
నేను ఇంకా చేయలేదండి ఇప్పుడు ఎళ్తున్నాను ఇంకా మొహం కూడా కడగలేదు ఇప్పుడు వెళ్ళి బ్రెష్ చేశి కడిగి
ఉమ్ ఊరోటి ఏం చేస్తవ్ ఏవంట చేస్తదండి మీ మమ్మి గారు
తెలేదండి ఇప్పుడెల్ చూడాలి ఓరోష్ శనివారం కదా స్నానం చాలి
ఓకే
ఈ రోజు మా ఇంటి దేవుడి రోజండి
ఔనాండి
ఉన్ కే మా ఇంట్లో మొత్తం స్నానం చేసి పూజ చేస్తారు ఎవ్రీ
ఓకే ఏ దేవుడండి మీ దేవుడు
నరసిమ్మ స్వామండి ఔనండి
ఉమ్ మా ఈశ్వరుడండి
ఈశ్వరుడా ఓకే శివుడు కదా
ఉమ్ ఆ యా శివ యా ఓకే ఒగటే అండి
ఔనా మీరు ఎడ్పు ఎంత ఒక ఒక సమాత్సనికి ఎన్నిసార్లు వెళ్తారండి మీ టెంపుల్ కి
మా ఇంటి దేవుడికి మామీత్ మాకు సొంతంగా ఒక ఇంటి దేవుడు ఉన్నాడు ఓకేనా అమీదీ సేమ్ లైక్ ఈశ్వరుడే బటూ అది వచ్చేసి దుడేక్ కల్లాపారి అంటర్ మాఇంటి దేవున్ని
ఓకే
ఓకే ఆ ఆ దోడేకలప్ నేన్ ఎళ్ళక ఆల్మోస్ట్ నేన్ ఎప్పుడు నేను టెన్త్ లో ఉన్నప్పుడు ఎల్ లెన్నెదేం మా ఇంటి దేవుణ్ణి గుడ్ కీ గుడికి ఇంతవరకు నేను మా ఇంటి దే గుడికే పోలేదు
నేన్ వెల్తాండి అప్పుఅప్పుడు మామ్మ వదలదు తోడుకొనే
లేద్ నే పోనే పోలేదండి చాలా ఇయర్స్ అవుతుంది మా ఇంటి దేవున్నికెళ్ళక
కదిరిన్ నసిమ్మ స్వామి తెల్స మీకు అక్కడికి ఎళ్ళాలండి నేను అనుకుంటునే ఉన్నాను కానీ వెం ఎల్లా లేదు
ఆ అక్కడ ఫేమస్ కదండి కదిరీలో నరసిమ్మస్వామి ఆ మా ఫ్రెండ్ వాళ్ళది కూడా నరసిమ్మస్వామినే అండి వాళ్ళేది తాడిపత్రి నరసింహస్వామి దగ్గరకే అక్కడ వాళ్ళది తాడిపత్రిలో ఉందండి టెపులు చెప్పాలా అండి
ఆహ్
ఏముంది రొటీన్ లైఫ్
ఉమ్ అవునా పెళ్లి చేసుకోండి బాగుంటుంది లైఫ్
పెళ్ళా అండి పెళ్లి జెస్ కుంటే మళ్ళీ బాధ్యతలు ఎక్కువ అయిపోతాయండి ఈ బాధ్యతలే డిగ్రీ అయిపోయిరు ఆయన ఏంటనే బాధ్యతలు వగలేకపోతున్నాము
కదా మీ అమా నాన్న చూసే ఒక రిచ్ పర్సన్ నీ పెళ్ళ చేసుకోనిండి లైఫ్ చాలా బాగుంటుది ఇప్పుడు కూర్చొని కూర్చొని ఒక దగ్గరే ఉ ఉంటరు మీరు ఏం పని ఉండదు ఏం పని ఉన్ ద్వారం గా ఇంట్లోనే టీవీ టీవి చూసుకొని ఉంటారు కదా
రిచ్ అంటే ఏం ఏమనుకుంటున్నారండి మీరు
మీరీ పేరెంట్స్ వచ్చేసి వాళ్ళ కూర్తునీ రిచ్ రిచ్ పర్సన్ కే ఇవాళని చూస్తారండి పిల్లాడు మంచివాడే ఓకే మంచివాడే దొరకాలి అని కోరుకుంటారు కానీ మంచి వాడు వచ్చేసి ఫార్టీ పర్సన్ నే కోరుకుంటారు ఇక సిక్స్ ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళు బాగుండాలి అనే రిచ్ గా ఉండాలనే కోరుకుంటారు అందరూ
ఆహ్
అల
ఓకే అవి ఇప్పుడూ వాళ్ళ వాళ్ళ ఎక్స్పెక్టేషన్ లో తప్పు లేదు కదాండి ఇప్పుడు ప్రతి ఒక్కటి మనం ఏం చేస్తున్నాము ఇప్పుడు మీరు వర్క్ చేస్తున్నారంటే దేనికోసం చేస్తున్నారు
వాళ్ళ కోసమే వాళ్ళ కోసమే
వాళ్ళ కోసం అంటే దేని కోసం ఫినాన్షియల్ గా స్టేబుల్ గా ఉండాలనే అనే కదా మీరు వర్క్ చేస్తుండెది డబ్బు కోసమే గదా లేకపోతే అక్కడ మనక ఏమన్నా అవసరమా అండి ఆడపోయి వర్క్ చేసి బేర కింద చేళ అలి అలా ఏం లేదు గదా మనకి మనీ కావాలి ఓకేనా ఆ మనీ తీసుకోపోయి మన ఫ్యా ఫ్యామిలీని చూసుకోవాలి అనే కదా అదే థాట్ తోనైనా మెయిన్ పర్పస్ వచ్చింది మనం ఏ వర్క్ జస్ట్ దానికోసమే కదా చూ చూస్తున్నారు గదా సొసైటీలో ఏం ఎక్కడికి వెళ్ళాలన్నా మనీ
కొడతారా ఇలా
హలో ఇక్కడికి పోవాలన్నా మనీ కావాలి కదా ఒక షాప్ కి వెళ్ళాలన్నా ఒక బయటికి ఏళ్ళాలన్నా ఒక నచ్చిన బట్ట కొనాలన్నా మనకి డబ్బులు కావాలి మనం ఎంతో అమౌంట్ లేదంటే మనం నచ్చిన బట్ట అయినా నచ్చిన వస్తువైనా ఏదైనా మనం తీసుకోలేం ప్రతి ఒక్క విషయంలోనే మనీ కావాలి కదా
అవును
అలా అనేసి వాళ్ళు తాటేమి పేరెంట్స్ ఓకే హ నా ఇప్పుడు మీర ఐ మీన్ ఒక వెల్ సెటిల్డ్ అబ్బాయికి ఇస్తే ఆ తను ఇష్టం ఆ తన కష్టపడాల్సిన అవసరం లేదు తనకి ఇష్టం వచ్చిండే వాన్ని కొనుక్కోవచ్చు ఎప్పుడోక నగలు కొనుక్కోవాలైనా కావాలా దాంతో పాటు ఒక అండర్స్టాండింగ్ ఇప్పుడు ఎంతున్నా ఆ మనకి మంచి ఐ మీన్ మంచి వ్యక్తి ఉండాలి అర్థం చేసుకునే వ్యక్తి అండర్స్టాండింగ్ పర్సను ఇఫ్ ఇన్ కేస్ ఇవన్నీ ఉండి టార్చర్ పెట్టి ఒక ఫ్యామిలీ టార్చర్ పెట్టి అంటే ఫ్యామిలీ అర్థం చేసుకోకున్నట్లు ఉండే ఫ్యామిలీ ఉన్నా కూడా వేస్ట్ ఏ ఎంత ఉన్నా ఎంత రిచ్ పర్సన్ అయినా వేస్టే కదా
అవునండి
ఆ సో రెండు ఉండాలి
ఆ అవునండి
ఆ టూ తింగ్స్ ఉ అర్థం చేసుకునే వాళ్ళనే ఊరిని మనల్ని పట్టించుకోకున్నట్లా మనల్ని ఊరినే మనకేమి నిక నికేం కావాల తీసేసుకో అనేసిరే అమౌంట్ వెకకు అమౌంట్ వేసేస్తారు కానీ వాళ్ళ దగ్గరుండి ప్రభుత్వం చేస్తే వాళ్ళు ఒక చిన్న వస్తువు అయినా హ్యాపీగా ఫీల్ అవుతారు.
ఆ ఆ
ఆ అలాగా
అనండి
ఆ
హ
లేదండి డిఫరెన్స్ వేసి
మీ అమ్మ నాన్న మంచి అబ్బాయిని చూసి పెళ్ చేస్ లేండి మీకు
ఏమోనండి నాకు తెల్లదండి అమ్మ నాన్న ఎవరికి ఇచ్చి పెళ్లి చేస్తారు
చాలా మంచి వాళ్ళే దొరుకుతారులేండి మేము కోరుకుంటాం మంచి పిల్లాడు దొరకాలని
ఆహా
ఆ
అవునా అండి
అవునండి
ఏ పేరెంట్స్ అయినా వాళ్ళ పిల్లల్ని మంచి వాళ్ళకి ఇచ్చి చేేయాలనే ఉంటుం
అదే అదే అదే అండి నేను నేను కూడా కోరుకుంటున్నాను అలానే దొరుకు
అమ్మెది ఇప్పుడు ప్రతి ఒక్క పేరెంట్స్ మనం ఇలా ఉన్నాం అనుకో మనకన్నా కొంచెం ఒక స్టెప్ బాగుండే వాళ్ళకి ఇయాలి అని కోరుకుంటారు కదా ఆ అలా వాళ్ళ వాల్ థాట్స్ అండి బట్ వాళ్ళు లాస్ట్ కి ఈరోజు ఉండొచ్చు పోవచ్చు ఏదైనా ఒక బిజినెస్ వచ్చి లాసెస్ వచ్చి హెల్త్ ఈ రోజు ఉండొచ్చు పోవచ్చు లేదు అనట్లేదు బట్ మనకి మనుషులే ఇంపార్టెంట్ అండి
ఆ అవునండి
మ్ ఏదైనా పర్మనెంట్ కాదు
హ కెంటండి
హలో అప్పాలండి
అంటే ఇంకేంటండి ఆ ఎక్కడికి వెళ్తున్నారు వీకెండ్స్ మీరు
వీకెండ్స్
వా్
ఎప్ప క అండి అ
ఎందుకండి వెళ్ళండి ఎంజాయ్ చేయయండి మీకు మీకు ఫ్రెండ్స్
మీకు ఎలా తెలుసండి నాకున్న ఫ్రెండ్స్
ఎరు ఉన్నారుార అనుకుంటున్నానండి ఎందుకంటే ఇప్పుడు ఎవరికున్నారని ఉన్నారు ండి అందరుకుంటారు కదా అందుకు చెప్పనుంతే
ఓకే ఉన్న మన ఫ్రెండ్స్ చాలా మంది ఉండడం వేరు మనకి బెస్ట్ మీన్ బెస్ట్ ఫ్రెండ్స్ అంటే బెస్ట్ అని కాదు మనల్ని మన కు ఐ మీన్ స్పెషల్ బెస్ట్ అని ఉ ఐ మీన్ ఫ్రెండ్స్ అని ఉంటారు కదా చెప్పుకనే వాళ్ళందరూ ఇప్పుడు నేను మాట్లాడాన వాళ్ళతో నా ఫ్రెండ్ అయిపోతారా అండి నేన్ ఫీల్ కావాలి కదా నా ఫ్రెండు అని
అవునండి
ఆ ఇప్పుడు మాట్లాడి చా అబూ టూ టైమ్స్ మాట్లాడిచ్చి హా్ బాయ్ అంటే మళ్ళ మన ఫ్రెండ్ అయిపోతారుా మన కి
కారండి
నా దృష్టిలో అయితే అలా అయితే కాదండి నాకి కావాలంటే వాళ్ళు కొంచెం ఒక స్పెషల్ అనేది కొంచెంమైనా నాకు అనిపియాలి
అవునా సరే
అ అ గుడ్ పర్సన్ అనిపించిన ఫీల్ వచ్చినప్పుడే నేనే ఫ్రెండ్షిప్ చేస్తాను లేకపోతే చెయదు జస్ట్ ఆ సరేనండి ఉంటామండి బయడి అే